ఎలా వున్నారు
బాగున్నా
నేను బాగున్నాను ఏం చేస్తున్నారు
ప్రజెంట్ కాలీనే
ఉ ఇప్పుడు ప్రజెంట్ సమాజంలోని చదువు కోసం అప్పుడులోని ఇప్పుడులో ఉన్న టాపిక్ కోసం మాట్లాడుకుందామా
ఓకే మీరేం చదువుకున్నారు మీ జాబ్ పర్పస్ అవి చెప్పండి సరిపోతుంది
నేన అయితే ఎంసీఏ చేసా
ఓకే
ప్రెసెంట్ అయితే మారిీడ్ నో జాబ్
ఓకే నేను బిఫార్మ్సిీ కంప్లీట్ చేశాను కోడింగ్ కంప్లీట్ చేశాను
అవునా ఆ హ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు మనం చెక్ చేసు కుంటా ఉంటే ఇంతకు ముందు సమాజంలోనే ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అప్పుటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది కదా వాళ్ళకి ఎలా అంటే ని పెళ్ళిళ్ళ చేసేయడానికి అలా అలా చూసేవా ఇప్పుడు ఏంటి అంటే ఇంట్లో వాళ్ళని ఎదిరించి కూడా చేసుకోవడానికి చదువుకుంటున్నారు చేసు కోడానికి యాక్సెప్ట్ చెయట్లేదు చాలా బాగుంది
పేరెంట్స్ కూడా బయట పంపిస్తున్నారు
ఉ ఉ ఇంకా
మీరేం జాబ్ చేయట్లేదా
లేదు చెయ్యట్లేదు
మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్త స్తారు
ఆయన కూడా ఇంట్లోనే ఫార్మింగ్ చేస్త స్తా ఉంటారు అన్నమాట
ఓకే
ఇంకా మరి మీ డీటెయిల్స్
అర్ధం కాలేదు
మీరేం చేస్తూ ఉంటారు మీ హస్బి మ్యారిడ్ అన్మారిడా ఉ ఆ అప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చూసా లాస్ట్ బిఫోర్గా ఏంటి అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమెకి రిసె పెండ్లిగానే ఆ చిన్న అమ్మాయి చిన్నమ్మాయి అయినా కూడా పెళ్లి చేసేద్దామని చూసారన్న మాట చూస్తే ఆ అమ్మాయి చాలా ఎదిరించింది ఎదిరించి ఎదిరించి పోలీసులు వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు మనకి కొత్తగా దిశ ఇవన్నీ పెట్టారు కదా ఆ వాళ్ళు వచ్చారు. చారు వాళ్ళు ఏమో ఆపి ఇవన్నీ చేయించ్ యిన్చి అమ్మయి చా కోడానికి ఇవన్నీ అలా చేశారనమాట ఇప్పుడా కూడా పల్లెటూర్లో ఉన్నది ఎక్కడో ఉంది ఇంతకు ముందు అయితే అలా ఉండేది కాదు కదా ఎయిటీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోవాలి అన్ని అప్పుడే అయిపోను హ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ఆ మేయిలు ఫీమేల్ ఇద్దరిని ఒకలా చూడ ట్లాలేదు అమ్మాయిలు వేరేలాగా అబ్బ అబ్బాయిలని వేరేలాగా
ఇప్పుడు తగ్గింది కదా బోథ్ ఆర్ ఇక్వాల్
బోథ్ ఆర్ ఈక్వల్ అని అంతా చూడట్లే కదా ఎలా అయినా
అది కూడ నిజమే
ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే శాలరీ మనకి ఇయ్యరు మనకి ఇచ్చే శాలరీ వారికి ఇయ్యరు ఏమైనా అంటే
కన్నా
మనకి ఇస్తారు కాకపోతే ఏంటి అంటే చూపియరు అంతే సేమ్ వాళ్ళ వరకు మనవరకు కోక్లానే ఉంటది
మీరు మీ కాలేజ్ ఫ్రెండ్స్ తో యా ఇక్కడ దీంట్లో జాయిన్ అయ్యారా లేదంటే వేరే వాళ్ళ వల్ల జాయిన్ అయ్యారా
ఆ నార్మల్గానే జాయినయ్య
ఎవరు చెప్పారు ఈ యాప్
ఆహ్ సమ్ ఆ కార్య అంటే ఇందులోని గ్రూప్ లోనే ఎక్కడ చే చెక్ చేసాను అనమాట దానివల్ల వచ్చింది. హుహ్
మా వాళ ఎక్కువ మంది ఉన్నారు.
ఇందులోనా అలా అయితే మీరు ఈ పాటికి కాల్ క్స్ అన్ని కంప్లీట్ చేసింటారు
మా వాళ్ళు కొన్ నేను ఒక ఫోర్ కో ఇంకా టైం ఉంది గా అని చేయను ఈ రోజు నిన్నా ఒక రెండు అయ్యాయి ఈరోజు ఒక మా ఫ్రెండ్ తో అయ్యింది
నాది ఇంకా ఇది సెకండ్ కాల్
వాళ్ళది వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా ఆ మధ్యలో కట్ అయిపోతుంది ఎందుకు వచ్చి వచ్చిందని చెప్పి వద్దులే అనుకున్నా వాళ్ళు ఏమంటారు కాల్ లిప్ట్ చేసిన కూడా కౌంట్ అవుతుందలే అంటున్నారు.
అవును కవుంట్ అవుతుంది కానీ అది ఇందులో పోతుంది ఆ ఏంటి చెక్కింగ్ లో పోతుంది అది
అది కూడా మళ్ళీ మళ్ళీ ఇస్తారు టాస్క్ మళ్ళీ చేయాలి
అవును
ఇప్పుడు మీరేం జాబ్ చేద్దామని అ పోవట్లేదా
వన్ ఇయర్ అయ్యంది మ్యారేజ్ అయ్యి వాళ్ళు ఒప్పుకుంటే చేయడానికి అవుతుంది వాళ్ళు ఒప్పుకోకపోతే చేయడానికి అవ్వదు కదా ఎక్కడ ఉన్నదయినా సేమ్ ఇదే కదా ఉంది
మీ అత్తమ్మమ ఏం చేస్తుంటారు
అత్తమ్మ లేరు మా అమ్మయ్య ఉన్నారు
అప్పుడు అడిగే ఒప్పించుకోవచ్చు కదా
ఒప్పు ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు
ఓకే ఇంకా అయినట్టే
ఉ అంతే కాని ఇంకా
ఉమ్
ఇంకా ఇంకేంటి నువ్వు మంచిగా జాబ్ చేసుకో బాగా చదువుకో
ఆల్రెడీ జాబ్ చేశాం రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ జాబ్ చేసి రిజైన్ చేసి తను
ఆ హ
జాబ్ చేసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న అది అయిపోయింది ఇంటర్వ్యూస్ పడ్డప్పుడు వస్తే అప్పుడు వచ్చిన కంపెనీ వదులుకున్న తక్కువ శాలరీ అని
ఉ ఏదున్నా ఇప్పుడు ఎలా ఉంటే తక్కువఎక్కువ శాలరీ అయినా ఎక్కువ శాలరీ అయినా ఫస్ట్ అందులో వెళ్ళిపోవాలి తర్వాత మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి
మా ఇంట్లో వాళ్ళ చదువుకో అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది ఇంకా నేను మా తమ్ముని చదివించుకుంటున్నాను నార్మల్ గా జాబ్ చేసుకుంటూ
అవునా
అంటే మా తమ్ముడు ఇది అయిపోయింది బీటెక్ కంప్లీటెడు సోఫ ఇది గవర్నమెంట్ కోచింగ్ గవర్నమెంట్ కోచింగ్ అయిబంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కి వెళ్ళాడు ఇంకా నేను హెల్ప్ చేస్తుంటే మా నాన్న కొంచెం స్ట్రెస్ తగుతది
అవును
అందుకని చెప్పి నేను హార్డ్ వర్క్ చేస్తున్నా కాలేజ్ అని టెన్ డేస్ లో జాబ్ వచ్చేసింది
వచ్చేసిందా
అప్పుడు చేసి ఆమె సిక్స్ మంత్స్ చేసి డ్రాప్ అయ్యా అంటే ఇప్పుడు మనకు ఆ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఐపీ ఫార్మసిస్ట్గా వచ్చింది
ఓకే హోస్టెలారా
అక్కడ అకామిడేషన్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు మానేసి ఇప్పుడు హాస్టల్ హైదరాబాద్ లో
ఉమ్
ఇక నార్మల్గా చేసుకుంటూ ఇంటర్వ్యూస్ పడ్డప్పుడు వెళ్ళడం
మీ ప్రాపరు
ఇంకా టూ మినిట్స్ ఉందిగా త్రీ మినిట్స్ టూ మినిట్స్
మీ ప్రాపర్ ఎక్కడ
ప్రాపర్ అయిపి
ఉహు
మీరు
మాది వైజాగ్
రీసెర్చ్ స్టడీ టాస్క్ వచ్చిందా మీకు
ఆ
రీ సర్చ్ స్టడీ టాస్క్ వచ్చిందా మని పడిందా
పల్ళె
నీ మీకు ఎందుకు పళ్లేదు
మీకు పడిపోయిందా
మా ఫ్రెండ్స్ పడింది మా ఫ్రెండ్స్ ఏమంటే యూపీఐ లోకిెళ్ళి ఇప్పుడు టాస్క్ అయిపోద్ది కదా అప్పుడు నేను చెప్తాను చేయండి మీకు పడతది
ఏం చేశారు
యూపీఐలోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే అప్పుడు మనీ పడుతుందంట
అవునా
అది నాకు తెలియక నేను వదిలేస ఇప్పుడు మా ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ బెట్టిసి చేయమనింది
ఆహా
ఇప్పుడు రాదు మనం ఈ టాస్క్ అయిపోతేనే మనకు ఆ మనీ వస్తది
ఈ టాస్క్ అయి పోలా
అవును ఆ మనీ మనకు కావాలంటే లేదంటే ఈ టాస్క్ రాకముందు మనం అది ఫిల్ చేసుంటే వచ్చుంటాది
అవేం చెప్పలేదే అది మీ
పెట్టారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ పెట్టారు వాళ్ళే మా ఫ్రెండ్ పెట్టి మరీ స్క్రీన్ షాట్ పెట్టింది హరీష్ ఆయన
హ
ఎంత టైం పట్టింది మీ ఒక్కటే కాల్ ఇంత ప్రాపర్ గా మాట్లాడుతున్నా మా వాళ్ళందరితో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ హాఫ్ ఆఫ్ లోనే కట్ అయిపోయింది
అవునా ఆటోమేటిక్ గా కట్ అయిపోయిందా
ఆహా అది సిగ్నల్ లేక లేకపోతే నార్మల్ గానే కట్ అయిపోయి కౌంట్ అయిపోయింది
ఊహు కౌంట్ అవుతది
పీల్చుకుండా పోవడం నెక్స్ట్ కాల్ ఫెస్టివల్ ఉంటా చూడు ఒక ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందాం
ఆ సరే
ఇక్కడ ఇక్కడ టెన్నిన్ పడుతుంది కదా హ్మ్ నువ్వు
లేదు ఇంక తినాల
కుక్ అయిపోయిందా
చెయ్యాలి
ఇప్పుడు ఆ టైం చాలా వు ముందు వస్తే తిడతారేమో ఇంట్లో వాళ్ళు
ఆహా లేరు ఎవరు లేరుని ఒక్కదాన్నే ఉన్న అందుకని హస్బెండ్ ఊరి పోయిండు ఊర్ పోయా
హ్మ్ టెన్ మినిట్స్ అయిపోయింది
హ్మ్ ఒకే నేను మళ్ళీ రీకాల్ వేరే కాల్ చేస్తాను అయితే
నేన్ చేస్త తర్వాత నువ్ చేద్దు
ఆ ఒకే అంటే ఇది